బాగున్నారండి ఏం చేస్తున్నారు ఏమిటండి ఇద్దరం ఒకే సరే మాట్లాడిస్తున్నాం
అది కోన్సిడెన్స్
అవునండి ఏం లేదండి ఖాళీగా ఉన్నాం మీరేం చేస్తున్నారు
మేము కూడా అంతేనండి ఏం చేయలేదు ఇంట్లో ఉన్నాను
టిఫిన్ చేసారా అండి
ఆ చేసా ఏం తిన్నారండి టిఫిన్
ఆ తినేసామండి ఏం తిన్నారు మీరి టిఫిన్
లేదు మా మమ్మీ చపాతీ చేసానుని
ఏమండి అంత ఆలోచిస్తున్నారు ఏం తిన్నారూ అంటే కూడా మర్చిపోయారా అప్పుడే
మర్చిపోవద్దు
అవునా మేము దోస తినమండి
దోశ
అవునండి మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేదండి స్కూల్ తర్వాత మీ కాలేజ్ లైఫ్ ఉంటుంది కదా ఎలా ఉండేది
బాగుండేదండి కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ తో కలిసి కొంచెం బయటికి వెళ్ళే వాళ్ళం ఇంట్లో పైసాలా బయట టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మేము కాలేజ్ లైఫ్
అవునండి. మేము కూడా అం అంతే అండి. కాలేజ్ లైఫ్ అనేది చాలా బాగుండేది. ఆ ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్స్ అందరుూ ఉండే వాళ్ళు. ఇంకా మాకు కాలేజీ లో కూడా చాలా బాగా చెప్పేవారండి. ఆ టీచింగ్ కూడా చాలా బాగుండేది.
మా దాంట్లో మరీ అంత బాగా చెప్పే వాళ్ళు కాదండి.
అవునా, మాకి డిపార్ట్మెంట్స్ అనేటివి ఉండేటివి అండి. ప్రతి ఒక్క డిపా డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏదైనా క్లాస్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ క వెళ్ళాల అన్నమాట. సో ఒక క్లాస్ తర్వాత, ఒక క్లాస్ కి మేము నడుచుకుంటా ఇంకొక డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి అన్నమాట. అలా చాలా సరదాగా ఉండేదండి అలా ప్రతి క్లాస్ కి తిరగాలి. ప్రసి ప్రతి క్లాస్ కి తిరిగినప్పుడు, ఆ చాలా ఆనందంగా ఉండేదన్నమాట. ఒక రిలాక్సేషన్ లాగా ఆ బయటికి వచ్చి, అలా ఒక క్లాస్ ఫుల్ స్ట్రెస్ ఫుల్ క్లాస్ ఏదన్నా ఉన్నినాది అనుకో
ఎందుకంటే, అలా మారుతాంటారు మీరు. మాకైతే అలా ఏమి ఉండదు. మొత్తం అంతా అంతా ఓకే క్లాస్ టీచర్స్ వచ్చి చెప్పుకొని వెళ్ళేవాళ్ళు.
అవునవునండి. మాకు మాకెందుకో తెలీదండి, అలా డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క దగ్గర ఉండేటవి అన్నమాట. ఒక డిపార్ట్మెంట్ ఒక్కొక్క చోట సో మేమే వెళ్ళాలిన్నమాట. క్లాసెస్ అని ఒక చోటు ఉండేటవి అన్నమాట. అక్కడిక వెళ్ళే వాళ్ళం. అ అక్కడ అక్కడే కూర్చొని అక్కడ వినేసి, ఆ అక్కడ వాళ్ళు చెప్ప చెప్పేసివాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు.
ఏ సబ్జెక్ట్ మీకు చాలా ఇష్టంగా చదివే వాళ్ళు.
చదివేవాళ్ళమండి, ఆ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుండేది. అసలు హలో! మా కాలేజి ఎలా ఉంది? ఉండేదంటే చాలా పెద్దదయినా కూడా, ఎవరైనా ఫస్ట్, ఇంకా కొత్తగా తెలియని వాళ్ళు వెళ్తే అసలు అర్థం కాదండి వాళ్ళకి. ఆ ఎక్కడ నుంచి పోవాలి, ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మళ్ళా దాని రివర్స్ ఎట్లా పోవాలని కూడా మర్చిపోతారండి మా కాలేజ్. ఎంత పెద్దగా ఉండేది.
అవును, తెలి తెలుసుకోవడం కష్టం కదా, ఫస్ట్ లో మనకు కూడా అట్లాగే వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. అ
అవునండి, మేము కూడా ఫస్ట్ మేము కూడా అలానే అనుకున్నాం. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ పోయినప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక వే నుంచి పిలుచుకొని పోయారంండి. మరి చూ చూస్తే ఇంకోవే కూడా ఉంది. ఓ మై గాడ్ మేము అప్పుడు అనుకున్నాం అసలు ఈ కాలేజ్ ఎట్లా కట్టిన్నారు. ఇన్ని కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అని అనుకున్నామండి.
మాకైతే అంతా ఒకే చోట ఉండేది.
అవునులేండి, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలా ఉంటది మా కాలేజ్ అయితే ఇలా ఉండేది. ఇంకా చెట్లు అదంతా కూడా చాలా బాగుండేవండి. గాలి మాత్రం స్వచ్ఛమైన గాలి వచ్చింది.
మంచి గ్రీనరీగా ఉండేది మీ కాలేజ్.
ఆ అవునండి గ్రీనరీగా ఉండేది. అంటే, ఇప్పుడున్నాల ఇప్పుడు స్కూల్స్ అంటే, పెద్ద కొంచెం పెద్ద పెద్ద ఉండేవి. ఇప్పుడు కాలేజెస్ ఏమైతున్నాయంటే, ఇలా బిల్డింగ్స్ ఒక్కటే ఉంటున్నాయి కదా, అలా కొంచెం డిఫరెంట్ గా, మా కాలేజ్ అలా కాకు కుండా పెద్దగా ఉండేది. ఇలా గ్రీనరీ ఉండేది. కాలేజీ కూడా కొంచెం మనకి వెళ్ళాలి అనిపించేటట్టు ఉండేదండి.
ఆ మా కాలేజ్ అయితే అపార్ట్మెంట్ ఎక్కువ లేదు మాకు
అవునండి ఇప్పుడు అన్నీ ఇలా అపార్ట్మెంట్ అయిపోతున్నాయి అసలు పిల్లలు చదువుకోవడానికి కూడా
ఆ ఇట్లా గ్రీనరీగా ఉంటే కొంచెం మంచి ప్రజెంట్ మా ఇంట్లో చదువుకునే
అవునండి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది వాళ్ళకు కూడా వినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటది
ఆ ఇంట్లో మాకు ఎవరికైనా బాగా అనిపిస్తారు
ఇంకా ఎగ్జామ్స్ అలా ఎలా జరిగేవండి మీకు కాలేజలు బాగా స్ట్రెట్ గా జరిగేటివా లేకపోతే ఎలా ఉండేవి
మరి అంత స్టెట్ లేకపోయినా ఒక రకంగా చదివినం అంతేమి స్ట్రిక్ట్ ఉండవండి మన దాంట్లో
అవునవుండి ఆ మాక ఆ మాకు చాలా స్ట్రిక్ట్ గానె నడిచేవడి అసలు చాలా అసలు క్లాసెస్ కూడా ఒకరుక్క క్లాస్ లో ఉంటే ఇంకొకరు ఇంకోక క్లాస్ లో ఉండే వాళ్ళండి అండి అలా క్లాస్ ఆ అంత స్ట్రిక్ట్ గా జరిగేవండి మా దాంట్లో చాలా మిడ్డ ఎగ్జామ్స్ చాలా స్ట్రెక్టుగా గా జరిగేట అండి ఇంకా చూసుకోండి ఇంకా సెమ్ ఎగ్జామ్స్ ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఇంకా ఎగ్జామ్స్ షిఫ్ట్ గా జరిగేటివి
మాకు మిడ్డే అసలు ఒసారి కూడా జరగలేదు మాకే మా మిడ్ అంతా ఇంపార్టెంట్ గా చూడరు ఎప్పుడో లాస్ట్ ఒకసారి పెట్టారు మిడ్ అంతే
అవునా మాకి కన్ఫామ్ గా పెట్టేవారండి కాలేజ్ లో ఖచ్చితంగా టూ టూ రెండు సార్లు పెట్టేవాళ్ళు అండి టూ టైమ్స్ పెట్టేవాళ్ళు
కానీ టీచింగ్ బాగా చెప్పేవారు మా కాలేజ్ లో అండి
అవును మాది కూడా అండి చాలా బాగా చాలా మంచి లెక్చరర్స్ ఉండే వాళ్ళండి
ఆ ఫ్రెండ్లీగా ఉంటారా మీతో బాగా
ఆ అవునండి మేమేం డౌట్స్ అడిగిన క్లారిఫై చేసే వాళ్ళు మాకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళు అలా బాగా
మా దాంట్లోనూ కొంతమంది టీచర్స్ అలా ఉండేవారు కొంతమంది లెసన్స్ చెప్పి వెళ్లిపోయిన అలాగ ఉండే వాళ్లు
అవునవును కొంతమంది అలా ఉండే వాళ్ళండి కొంతమంది బాగుంటారు కదా అలా కొంతమంది మాకైతే
ఏమైన్నా స్ట్రిక్ట్ గా అరుగుతుండేవా మీకు
ఆ కాలేజ్ అటెండెన్స్ ఉండేదండి కార్టింగ్ కంపల్సరిగా వెళ్ళాలి కంపల్సరిగా వెళ్ళాలి ఇంకా కాలేజ్ కీ మాత్రం తప్పకుండా వెళ్ళకపోతే మరి అటెండెన్స్ తక్కువ ఉంది అనేవాళ్ళు కాబట్టి ఇంకా మేము బాగా వెళ్ళే వాళ్ళం అండి అది కాక మాకి హాఫ్ డే కాలేజే కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ కంతా ఇంటికి వచ్చేసే వాళ్ళము మీకు కూడా అలా ఉండేవా అండి కాలేజ్ కీ ఖచ్చితంగా వెళ్ళాలి
అంతగా ఏం లేదు ఏమంటే ప్రాపర్ రీజన్స్ అనేది ఉండాలి ఊరికనే ఆప్షన్ పెట్టకూడదండి థర్డ్ టైం రీజన్ అంటే యాక్సెప్ట్ చేస్తారు
మా కసలు అట్లా అట్లా ఏం అడగరండి ఆ రీజన్స్ అట్లా నువ్వు కాలేజ్ కి రావాలా ఇలా ఉండేది బాగా స్ట్రిక్ట్ గా ఇంకా ఎగ్జామ్స్ ఇంకా ఇవి అవి అని కూడా చాలా స్ట్రి క్ట్ గా ఉండేటివి మా కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళయితే ఇంకా స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళ అండి ఇంకా ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే ఫుల్ స్ట్రీట్ అసలు
మాకే ఎం అంత స్రిక్ట్ ల్యాబ్ ఎగ్జామ్ కి కొన్ని క్వశ్చన్స్ చెప్పేస్తారు ఇవే మీరు పక్క ఇంకా నేర్చుకొని రావాలని సో మేము అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం
ఏం ఉండదండి మనం ఎంత అంటే అంత ఆ ఎన్ని ఉంటే అని చదువుకోవాల వాళ్ళు ఇచ్చింది ఇది రాయల కంపల్సరిగా ఎగ్జిక్యూట్ చేయాలండి మా సార్స్ వచ్చి చూసే వాళ్ళు ఎగ్జిక్యూ చేసారా లేదా అప్పుడే మాకు మార్క్స్ ఇచ్చే వాళ్ళు ఆ తర్వాత వైవా వైవా ఉండేది
ఓ మీకు అలా ఉండేది మాకు ఇలా ఉండేది
ఆవు
మా కానీ అంత స్ట్రిక్ట్ కాదు మా కాలేజ్ లో సో అలా
అవునా మాకు అలా ఉండేదండి
ఏమన్నా పార్టీస్ అలా చేస్తా ఉంటారా కాలేజ్
ఆ మాకు లాంటివన్నీ ఎం జరి ఆ జరిగేది కాదండి మాగా ఆ అసలు ఆ ఒక్క ఒ ఒక్కటంటే ఒక ఫంక్షన్ కూడా లేదు అండి
స
అలా ఉండేదండి మ చానా
మాకైతే చేసారండి ఫ్రెషర్ పార్టీస్ ఇలా బాగా
ఆహా మాకు అసలు చేయరండి మేము అడిగినా కూడా చేసే వాళ్లు అంటే మా కాలేజ్ లో అలా లేదు అన్నమాట పద్ధతి ఈ ముందు నుంచి ముందు నుంచి కూడా ఎవరు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కాదు ఇంకా అలానే మాకు కూడా వచ్చిందండి మాకు కూడా అలాని ఇంకా చేయకోకుండా ఉన్నారు ఇంకా మేము కూడా ఇంకా అదే లే అని ఇంకా ఏమంతగా అడిగే వాళ్ళం కాదు అవునండి అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా బాగా పిల్ పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ ఉండేది మన స్టూడెంట్స్ కూడా బా
కాకపోతే బోర్ అనిపిస్తది కాలేజ్
అవునవునండి బోర్ అనిపిస్తుంది
ఇలా మేము బాగా పాటిస్పేట్ చేసే వాళ్ళ మా కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీ
అవునవునండి అలా ఇస్తేనే కదా బాగుండేది అది ఆ కాబట్టి ఇలా ఇలా ఉంటే మన కూడా బాగుంటుంది అలా ఉంటే
మీది చాలా స్రి
అవునండి చాలా స్ట్రిక్ట్ గా ఉంది కాలేజీ మది చాలా స్ట్రిక్ట్ గా ఉండేది ఇంకా అలా ఏదో ఉంది ఇది ఉంది
ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మాకి ఏదైనా చెస్ తార అండి మీ ఇంకా ఫైనల్ ఐ వెళ్ళిపోతున్నారు అని టెన్
ఆ ఆహా అలా కూడా ఉండేది కాదు అలా కూడా ఉండేది కాదండి మా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ కాలేజ్ గురించి నా మా బాగా చెప్పినందుకు మీ సమాచారాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ
థాంక్యూ టూ